హలో
హలో
హాయండి
హాయ్ అండి బాగున్నారా
బానండి ఏం చేస్తున్నారంండి
నేను పిండి పిండి పట్టిద్దామని ఇప్పుడు మిల్కెళ్దామని
ఏంటండి పిండి అవదా అంటే ఏంటండి మీరు ఏమనా పిండి వంటలు లాగా ఏమనా చేస్తారా ఏంటి
ఆ ఆ పండగలు వస్తున్నాయి కదా ఇది కార పూసను
అంటే మీ ఇంట్లో వరకైనా ఏమన్నా మీ ఇంట్లో వరకైనా ఏమన్నా బయట వాళ్ళకి సెల్ చేయటం అలా ఇట్లాయాణ ఉంట ఉంటుందండి
సేలింగ్ కూడా ఉంటది అందులో ఈసారి ఏంటంటే కొంచెం ఫెస్టివల్ కదా కొంచెం ఇంటి దగ్గరళ కూడా పంచుతాం మేము ఆ కొంచెం ఎక్కువ క్వాంటిటీ
ఓకే
ఇప్పుడే అంటే బియ్యం నానబెట్టేసాం పొద్దున
ఓకే అ అవన్నీ ఒక జల్లల్లో తీసి మిల్లికెళ్దామని అనుకుంటాన అవునా ఏమేం చేస్తారేంటండి
కారపూస ఒకటిను అరిసెలు అదిను క ఇది కటకారలు ఉంటా
కటకారలు ఉంటాయి కదా ఆ
అట్టగారులు
గజ్జికాయలు ఓకే
గజ్జిక
ఆ లడ్డులు కుడా ఆ ఏ లడ్డు ఇది తొక్కులడ్డు బూందీలడ్డు
బూందీ లడ్డు బూందీ లడ్డు చేస్తాం బూందీ లడ్డు చేసి పంచుదామని
ఓకే అంటె పంచడం వరకెనా ఏమన్నా అమ్ముతారు అట్లాగేమన్నా కూడ చేస్తార అమ్ముతారా ఓకే ఎక్కడండి షాపు
ఇక్కడ దగ్గరలోనే
ఉహు అంటే ఏ ఏరియా అండి అంటే ఓకే మీకు దగ్గరే అన్నార్ కదా ఇంటికి ఓకే
అది హా చిన్న షాపైనా మంచి ఫేమషాప్ చాలా మందిరి ఆ ఆ అర్ సెల్లింగ్స్ బాగుంటయ్
మ్
వస్తా ఉంటారు
పిండి మీరు పట్టించే చేస్తారు కదా అన్ని ఆ కొనుక్ కోస్తారా పిండి
ప పట్టిస్తం మేమే స్వయంగ పట్టించి మేమే మా దగ్ గ్గర వర్కర్స్ ఉంటారు వాళ్ళతొ చేపిస్తాం
ఉహోహో ఎట్ల ఇట్ల ఆడర్ల మీదె చేస్తారా లేతే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోచా తీసుకోచ్చా షాప్కొచ్చి అంటే షాపు చిన్నది అంటున్నారు కదా మీ షాప్ కు వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోచ్చా లేదు ఆర్డర్ల మీద చేసిస్తాము అని చెప్పి అన అన చేస్తూ ఉంటారా
ఆ మే హలో
ఆర్డర్ల మీద ఏమనా చేసిస్తారా మీరు లేకపోతే షాపు లో ఎప్పుడు ఉంటాయి తీసుకోవచ్చు అవసరం అయితే ఎప్పుడైనా
ఆ ఆర్డర్ల్ మీద్ తీసుకుంటాం
ఆర్డర్ మీద తీసుకుంట్ టె ఇట్లా పెళ్ళిళ్ళకి వాటిల్ ఈ అన్నింటికి ఆర్డర్ ఆర్డర్ తీసుకొని మీరు చేస్తూ ఉంటారా
ఆ ఆర్డర్ తీసుకొని పంపిస్తం
చేస్తు ఉంటరు ప్పుడు నెక్స్ట్ మంత్ తు మా వాళ్ళది ఒకటి పెళ్ళి ఉందండి, దానికి మాకు దాదాపుగా ఒక పది కిలోల పదిహేను కిలోల దాకా లడ్డు కావాల్సొస్ మీరు చేసి ఇవ్వగలుగుతారా
చేసేస్తం మేడం చేస్తం
చెస్ చెస్ పదిహె పది పదిహేన్ కె కిలోలు దాకా ఓస్
ఆహా టెన్ ఫిఫ్టీన్ కేజెస్ ఆ మేము సరే మాకు
ఓకే అండి ఓకే ఆ లడ్డుూ ఒకటే కాదు అంటే ఆ కారపూస చెక్క క్రాలు అలాంటివి కూడా కావాల్సి వస్తాయి అవి కూడా మీకు ఆర్డర్ పెడదామని అనుకుంటున్నాను ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు మీ దగ్గర బాగుంటాయి బాగా చేస్తారు అని చెప్పని ఉమ్ అవునా అదే టేస్ట్ బాగుందని చెప్పారు చాలా మంది అందుకనే మా ఫ్రెండ్ మీ ఇది ఆ షాప్ పేరు చెప్పింది అందుకని నేను సరే అక్కడకి తీసుకుందామ అని మీకు కాల్ చేశాను అనమాట మీరు చెప్తున్నారు కదా బాగుంటే ఆర్డర్ల మీద చేసిస్తాము మీకు కావాలంటే శాంపిల్ కూడా పంపిస్తామ అని చెప్పని అన్నారు
స ఆ ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి మేడం
అలాగే ఓకే
ఒకసారి విజిట్ చేసి
ఆ
అ
ఆ ఆ అంశ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను తినే మీరు ఇదగ్ దగ్గర బాగుంటాయని చెప్పి పింది తను ఆ ఫలానా చోట చేస్ స్తున్నారు వాళ్ళు మీ దగ్గర వెళ్ళి తీసుకోమని తనే చెప్పింది నాకు అందుకని నేను సరే మీ దగ్గరే తీసుకుందామని ఆలోచిస్తున్నాను సరే అందుకనే మీరు ఆర్డర్లు పైన చేస్తారా లేకపోతే ఎట్లా కనుక్కుందామని కాల్ చేశాను నేను మీకు
ఆ ఆర్డర్ల మీద మేము ఖచ్చితంగా పంపిస్తాం మేడం
పంపిస్తారు అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి ఏ నూనె వాడతారు అంటే మ్మ్ శెనగపిండి వాడతారా లేకపోతే ఐతే బయట పిండ్లన్నీ కలిపి
ఆ బయట నుంచి ఏం తీసుకోము అంతా మన దగ్గర ఇక్కడ దగ్గరలో ఆయిల్ ఫ ఫామ్ ఆ మ మేమే పట్టించి పట్టిస్తాం మేమే స్వయంగా అంతా ఆర్గానిక్ ఉంటది మేడం ఆ ఇక్కడ దగ్గరలోనే ఆయిల్ షాప్ ఒకటి రిఫైనరీ ఉంటది. దాని దగ్గరికి పోయి మేమే స్వయంగా పట్టించి ఆ మిల్ నుంచి తెచ్చి మే నేనే
ఏ నూనె వాడతారండి రిఫ ఫైండ్ ఆయిల్ వాడతార పల్లీనూనె వాడతారా మీరు
పల్లీ నూనె వాడతాం
పల్లీ నూనె వాడతారా ఓకే హ్మ్ ఓకే అది బావుంటుంది పల్లీ నూనె పిండి వంటలకి బావుంటుంది లడ్డూ కు మరి మాకు మంచిగా కుదరాలి ఎట్లా అంటే మా వాళ్ళందరూ కూడా నచ్చి మళ్ళీ మళ్ళీ కావాలి అనేటట్టుగా మీరు మాకు చేసి ఇవ్వాలి.
అహ ఖచ్చితంగా మేడం మీరు ఒకసారి ఇప్పుడు మీరు టేస్ట్ చూసి మీరు ఆర్డర్ ఇస్ న్నారు కదా ఇప్పుడు మీరు మీరు మీరు పంపిస్
ఆ ఆ సరే మీకు నేనై తే పెళ్ళికి ఐదు రోజులు ముందో పది రోజులు ముందో మీకు చెప్తాను నేను నాకు దాని మరి ప్రకారం చేసి ఇవ్వండి ఆ ప పిండి వంటలు ఒకటి ఒకటేనా ఇంకేమన్నా చేస్తారా
ఆ పిండి వంటలు ఇక ఇక్కడ వరకే మేడం స్వీట్స్ గుడా చేస్తాం మేము
చేస్తారండి
ఆహ్ ఆమ్ ఇది హల్వా ఉంటది కదా మాహ వ ఒకటి కళాకన్ ఒకటి. ఆహ్ ఆ రసగ్
ఉమ్ ఓకే.
ఎలా.
అంటే మాకు లడ్డు ఒకటి అంటే పంచడానికి సరిపోతుంది. ఆహ్ భోజనాలకి వాటికి కొంచెం గులాబ్జాము అట్లాంటివి ఏదన్నా పెడితే బాగుంటుందని అందుకని ఇంకేమైనా వెరైటీలు వెరైటీలు ఉంటాయ అని అడుగుతున్నాను మిమ్మల్ని.
ఆహా ఆహ్ ఉంటాయి మేడం. ఉంటాయి మనం ఏద.
ఉహ్మ్ ఆహ్ సరేనండి మీరు తప్పకుం తప్పకుండ మీ నెంబర్ అది నా దగ్గర ఉంది. నేను ఐదు రోజుల ముందే పది రోజుల ముందే మీకు చెప్తాను. నేను ఎందుకంటే మళ్ళీ మీరు కూడా అన్ని ఏర్పాటు చేసుకు కోవాలి కదా అన్ని తెచ్చుకోవాలి పిండి పట్టించుకోవడాలు అన్ని ఉంటాయి కదా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సీజ్. ఆహ్ ఆమ్ ప్చ్. వాలంబడ.
అవును మేడం.
ఏమన్నా పడినా ఎండ పడినా మళ్ళీ అదే మీరుస్
అదే అదే ఏమన్నా అంటే ప్చ్ అంటే ఆల్మోస్ట్ స్టాక్ అంతా ఉంటది గాని ఏదైనా కొంచెం ముందు జాగ్రత్త. ఆహ్ ఒక వన్. ఒక ఫైవ్ డేస్ ముందు మీరు రాండి.
ఆహ్ అదేండి అదే అదే అదే అందుకనే.
అంటే మాక్సిమం మా లార్జ్ క్వాంటిటీ కూడా మేము షేర్. చేస్తా పంపిస్తా ఉంటాం మేడం.
ఓకే అదే కాకుండా మేము ఏంటంటే. అంటే మా నేను మా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా రిఫర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ వాళ్ళా ఇళ్లల్లో. కూడా ఫంక్షన్స్ ఉన్నాయి చాలా వరకు. ఆహ్ నెక్స్ట్ మంత్ అయితే. అత్తయ్య మావయ్య వాళ్ళ ఇళ్లల్లో పెళ్ళి ఉంది కాబట్టి మీకు ఆర్డర్. ఇద్దామని నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను.
మేడం థ్యాంక్ యూ మేడం.
ఉమ్ నేను రేఫర్ చేస్తాను. వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఆర్డర్. ఆర్డర్లు వచ్చేటట్టుగా నేను చేస్తాను. ఓ ఎందుకంటే నేను మీ దగ్గర రుచి చూసి ఉన్నాను కాబట్ట్. నాకు నచ్చింది బాగా మీ ఐటెమ్స్ అవి తిన్నాను నాకు మా ఫ్రెండ్ ద్వారా తను నాకు చెప్పబట్టి నేను మీ దగ్గరకి వా జనం మీరు ఇంకా వేరే దగ్గర నేను నేను నాకు నచ్చింది కాబట్టి నేను ఇంకో నలుగుకి జెప్తా రేపు మా వాళ్ళు ఫంక్షన్లకి తా
వన్స్ మీరు ఇప్పుడు మా స్వీట్స్ మీరు ఫోన్ చేసారు కదా ఇప్పుడు మీరు పంచుతారు కదా మా ఆ ఫంక్షన్కి ఆర్డర్ పంపిస్తాం కదా అక్కడ తిన్నవాళ్ళు కూడా అంత ఖచ్చితంగా మళ్ళా ఆర్డర్స్ అన్ని నాకే వచ్చేలా ఉంటది
అండి ఐటమ్ బాగుంది అంటే వాళ్ళే సహజంగా అడుగు తారు కదా ఎక్కడ తయారు చేశారు ఏంటి అని తాయారు దాని బక్కర ఉంటుంది కదా వారి ఎక్కడ తెప్పించారు ఎక్కడ చేయించారు ఏంటని వాళ్ళు అడుగుత కదా అడిగిన వెంటనే మనం చెప్పొచ్చు వాళ్ళకి ఇట్లా పలనాళ్ళు చేశారు ఆ పలనాళ్ళ దగ్గర తెప్పించాము అని నేను చెప్ప చెప్పడానికి అవుతుంది కదా
మేడం అయితే ఇప్పుడు మేము దగ్గర పాటే కాకుండా దూరం కూడా లాంచ్ చాల లాంగ్ డిస్టెన్స్ కూడా మేము డిట్రిబ్యూషన్ చేస్తం
ఓకే అండి ఓకే నేను చెప్తాను తప్పకుండా చెప్తాను మీకు ఊ
అ రీజనబుల్ కాస్ట్ ఎక్కువ కూడా మేముేం తీసుకోం మేడం ఆ ఈ మధ్య
ఓకే ఓకే ఆహా
ఆ మధ్య బెంగళూరు బెంగళూరుకి కూడా పోయా మేడంమ్
ఓకే అ
బంగళూరులో ఫం ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ కూడా
ఓకే ఓకే రుచి బాగుంటే ఎక్కడికైనా వెళ్తాయండి ఏ దేశమ అైనా వెళ్ళిపోతా ఆ రుచిని బట్టా కదండి
ఫ్రెండ్ వాళ్ళ బా పిల్లలు ఫారన్ వెళ్ళారు మేడం మొన్న రీసెంట్ గా ఇక మా ఆడర్ మీదే వాళ్ళు ఫారన్ వరకు తీసుకెళ్ళారు కార్పూస ఒక టెన్ కేజీస్ సార్కు
ఓకే ఆ ఇంకా ఇంకా ఏంది తీసుకెళ్లారంండి
ఆ మొన్న మధ్య
ఆహా
బాగు
అదేలేండి క్వాలిటీ బాగుంటే ఎక్కడికెక్కడికైనా వెళ్తాయి మనం చేసే ప ఇదిలో ఉంటుంది క్వాలిటీ మెయింటైన్ చేసే దాని ప్రక ఉంటుంది మనం ఏదైనా సరే రుచిగా పచ్చిగా అన్ని ఏ చేసిన సరే బాగుంటే అది ఎక్కడికైనా వెళ్తాయి ఏ దేశమైనా వెళ్ళిపోతంది
ఆ అవును మేడం
హ
మీ మీ ఫంక్షన్ ముందు ఒకక్క
పదిే పది రోజులు ముందు నేను మీకు ఖచ్చితంగా చెప్పను ానండిఓే ఓకే అండి
ఓకే మేడం ఓకే మేడం
ఈజ్ ఓకే